మేమ్ జెస్తనవ్.
ఏం జేయలే.
తిన్నా.
ఏం తిన్నావు మధ్యానం.
చికెన్. హ చికెన్ పెట్టారు, అన్నం చికెన్, పొద్దున, పొద్దున ఏం పెట్టరు మీ.
మాకా దోసా.
దోసా.
ఉమ్.
మధ్యానం చికెన్ బాగుండిందా.
నేను ఫిష్ పెటీనాను.
ఫిషు బాగుండింద.
తిన్నావా మధ్యానం ఎందు. పొద్దున్న నుంచి ఎందుకో నాకి, హెల్త్ బాలేకుండే, ఆ ఫీవర్ వొష్. గా ఉంది, ఫుల్ బాడీ పెయిన్సు.
మన టాబ్లెట్, వేస్ కొచ్చు కదా.
బాడీ పెయిన్స్ అనేసరికి తగ్గుతదిలే, అనుకున్నా, మధ్యానం తినే కని. పోయినానా.
ఉహు హు.
ఫుల్లు కళ్ళు తిరిగి, అట్ల అంత అయిపోయింది. ఇంకా, పడుకున్నా.
పడుకున్నా అయితే, ఎక్కడికి పోవట్లే ఇప్పుడు, రూమ్ లనే ఉంటున్నావా.
అందుకే ఎక్కడ వేకెన్సీల్ లేవంటే ఇంక ఎందుకు ఎగ్జామ్స్ ఓచ్చేసి. న్నాయి కదా ఇంక ఎక్కడ పోయినా వన్ మంత్ కూడా చేయలేమనీ.
మరి నోట్స్లు రాసుకోవా.
అదే ఇంకా. అఆ నోట్స్ ఇప్పుడు, స్టరాయడం స్టార్ట్ జెస్తా అయ్యే పని గాదు.
జిరాక్స్లు తీస్తావా.
అవు.
మరి కాలేజ్కిి ఇప్పుడే రావా.
అలడేస్ అని, నేను ఇంటి వొతున్నా.
ఇంటికా, ఏమ్ ఉగ్, ఉగాదికా.
అవి.
ఉహు మొన్న పోయినావా నరసింహస్వామి దానికి.
హుమ్ పోలె.
పోలేదా.
ఇంకా.
ఎక్కో, బాతరతం కదా.
ఆ దా మంజు వద్దన్న.
ఉహు.
మంటే బాయ్స్ ఎక్కువ వొస్తారు, మా వాళ్ళు నేను. ఇంగ నీ దగ్గరే ఉంటాను, వాళ్ళు చూసి డ్రింక్ చేసి, వేష్. చలేస్తారు.
ఉహు.
అంతే లేనా
ఊ
అందుకే పోలేదా మేము కూడా అనుకునే ఏంటి మీ పోదామని టైం కుదరలేదు, బా జరుగుతుందంట కదా కింద కూడా నరసింహస్వామి కొండ ఆ తేర ఎక్కుతారు కదా
అవును మొన్నగా ఫస్ట్ టైమ్ మొన్న చాలా మందికి ఇబ్బంది అయింది.
ఇబ్బంది అయిందా అంటే చాలా మంది పోయింటారులే, ఉహు అయినా బాగా జరుగుతుందంట కదా పోవాలి ఎప్పుడైనా చను మొన్న ఆడికే పోదామని అనుకున్నాము ఇంకా గుడికిెళ్ళేసి వచ్చేసిన,
ఇక్కడ
శ్రీకాలఅస్తి
నేను మొన్నప్పుడు ఎప్పుడు అదేదో వాకిల కింద దుర్తారు చూడు అదేమి
ఏమో ఎక్కడ ఉ
అప్పుడు పోయినాం నేను మంజు ఇంకా మళ్ళీ పోలే
ఆహా
నరసింహస్వామి టెంపుల్
ఊ
తేరుకిపోయినాడు ఫుల్ ఫ్యాంట్ అంతా బురద బురద కాళ్ళతో తొకి చేచిన్నారు
అది మళ్ళీ ఎప్పుడు జరుగుతున్నారు సింప్ సాంగ్దిి అంటే మంత్లీకి ఒకసారి జరుగుతుంది. కదా ఇ ఇప్పుడు చేసినారంటే నెక్స్ట్ మంత్ త్ లోపలికి తీరు ఒకసారి చేస్త చిన్న తేరా
ఎవరు చేపినారు తెరా తీయరానా జస్ట్ ఏమన్నా తీస్ అయితే ఊరేగింపు చేస్తారేమో,
ఉహు అంటే ఇప్పుడు ఈ రోజు జరిగింద ఈరోోజు జరిగిందంటే, మళ్ళా వన్ వన్ మంత్ లోపల చిన్న అది జరు జరుగుతుంది కదా వన్ మంత్ లోపల జరుగుతుంది అని
ఏమో అమ్మ దాని గురించి ఐడియా లేదు,
మా ఊర్లో అట్లే జరుగుతుంది.
అంటే ఏమైనా పల్లకిలో వస్తారు కదా
ఉహు
అట్లా ఏమన్నా ఉండఅన్ని
మా నాన్నకు చెప్తే ఎట్లా బాగా జరుగుతుందంట కదాఅన్ని అవును బాగా జరుగుతుందంట అ
ఊ మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారేమో అడుగు అనేమందు.
ఉహు
ఇంకా ఎవరువస్తారు మనానలి నేను ఎవరిని అడాగలే
ఏమోనే
అంత లాంగ్ అంటే ఎవ్వరు రారు,
హవులే చాలా లాంగ్ ఉంది కద
ఆ ఇక్కడిక్కడ పోయేదానికే గసుగుతారు
ఆ అదేం కాదు ఇంకా ఎవరు ఆపలే ఉహు
అందుకే నేను ఎవర్నీ అడగలే
ఇప్పుడుేం చేసినారు ఫుడ్ పోలే దిగలే ఇంకా
ఆహా లేదు వంతింగ్స్ అవుతున్నాయి సొమ్ము వంతింగ్స్ మోషన్స్
ఉహు
అందుకే ఇక ఏం తన్నాల
తిన ట్యాబ్లెట్ వేసుకోవాల్సింది హాస్పిటల్ కు ఏమైన్నా పోవాలా
హాస్పిటల్ ఏం వద్దు అట్లే ఉంటే రేపు పోతా
ఉహు
హ్మ్మ్ బకి లేకున్నా ఏం లే ఆ ఫంక్షన్ ఎందో అయిపోతే అసలు
నెక్స్ట్ వీక్లో అయిపోతదిలే
అపు హాస్టల్ లో కూడా లగేజ్ పెట్టేసి వచ్చిన హాఫ్ లగేజ్ ఇంకా
ఆడుందా
ఇకా ఇడ ఊరికే రూమ్ లో ఉండి ఏం చెయలా అని
ఉహు ఇడి నుంచి తీసుకుపోయి ఆడ పెట్టేసి వచ్చినావా చెప్పినావా వన్ మంత్
లేదు చెప్పులే ఉన్నామని అనుకున్నాను ఇక్కడ
ఉహు
మళ్ళీ ఇంకా వేకెన్సీలు ఎక్కడా లేవు వీళ్ళు తేజ వోలతో అడిగినా వాళ్ళు ఏం రెస్పాండ్ కాలే
ఉహు ఇప్పుడ ఇప్పుడు యాడ ఉండవు ఫోర్ తీవన్లో
అయినా ఉన్నా కూడా ఇంక ఇంక ఎందుకు ఇప్పుడు
హ్మ్మ్ ఎక్జామ్స్ వస్త
ఎగ్జామ్స్ వస్తన్నాయి కదా
హ్మ్మ్
అట్లీస్ట్ నేను టూ మంత్స్ చేద్దాం అనుకున్నా కానీ కాల
ఉహు ఇప్పుడు పీజీకి డబ్బులు ఒకటే బొక్క
బొక్క అంటే ఓ థౌజండ్ బోక్కలే నాకు
థౌజండ్ ఆ త్రీ కే ఇచ్చ హ్మ్మ్
అ
రేపే వెళ్తావా మళ్ళీ హాస్టల్కి
ఆ మల్లి పోతా ఇంకా ఏం నుండి ఊరిక రెంటు కట్టుకొని చదువుకోవాలి ఏంటి వేస్ట్ కదా
మ నెక్స్ట్ ఇయర్ లో వస్తావా
ఆ నెక్ట్ ఇయర్ లో వేకన్సిస్ ఉన్న వస్తా లేదంటే ఇంటి దగ్గరే చూసుకుంటా వేకెన్సీస్
వల్లంతపూడిగా అయితర
అనంతపూర్ లో ఉన్నాయంట
హ్మ్మ్
నాకేమో లగేజ్ ఎత్తుకోపోయేకి తెచేకి ఇబ్బంది అదే ప్రాబ్లమ్
ఇప్పు ఇర ఇంకా టూ మంత్స్ అంటద
హ అంతే ఇ పోతే ఇం ఎంటికి రాకూడదు అట్లా సెట్ అయిపోల అనుకున్నా
ఆహా
ఏమైతుందో తెలియదు మం
ఉహ
మమ్మ అయితే వర్కే వద్దులే అంటాను
ఎట్నా చేస్తారు కదా కుుఫయాలో ఎట్లయినా చేయాల్సిందే కాబట్టి అ ఏమోలే ఫస్ట్ ఈ సెమిస్టర్ మొత్తం పాస్ అయిపోయి గట్టెక్కితే బాగుంటుంది అది
నువు నోట్స్ లని రాసినావా
రాయనే లేదు నేను రాయాల నేను కూడా అదే చూస్తా
నేను జిరాక్స్ పట్టించుకుంటా సౌమ్య నాకివ్వు
నింకా రాయిలేదు అసలు
ఏమి రాయలేదా
ఆడేది చుటిక యూనిట్స్ ఒక యూనిట్స్ మొత్తం రాయలేదు యూనిట్స్ యూనిట్ మొత్తం ఒక సబ్జెక్ట్ మొత్తం రాయలేదు నేను
ఆ
జస్ట్ ఒక యూనిట్ ట టూ అట్లో ఒక యూనిట్ టూ యూనిట్స్ కూడా అంత అంతే దాన్ని కూడా ఫుల్ కవర్ చేయలేదు తంక పోలేదు తిన్నాడానికి
ఆ లేదులే నువ్వు తిన్నా ఇప్పుడు
ఇంకో లేదు పోవాలి ఎప్పుడు నాగ భయి అన్నం పప్పుూ మకుడ సాంబార్ అన్నం రసం చేసినారు
బావుంటదా ఫడ్
బాగుంటది ఫుడ్
హు
తినొచ్చు బానే ఉంటది
హ ఇక ఏమి
చెప్పాలి అయితే రావా ఇప్పుడే కాలేజ్కి అన్నీ జరిగిపోతాయి రా కాలేజకి రాకుంటే
జరిగిపోతా అంటే ఇంక ఏం చెయాలి అ వాళ్ళు ఏమన్నా అమౌంట్ అడిగితే నేను వాళ్ళ చెప్పలేను చేయలేను
మేముని కట్టలేదు నేను కట్టట్లేదు అమౌంట్ లేవంట అమౌంట్
ఇంగ ఎట్లా ఇంటికి పోతన్నా
హ
అకంట రా నువ్వు ఏమో రేపు అనుకున్నా నువ్వేమో ఉన్నా పోయినప్పుడు చెప్తాలేన్నా సడన్ గా తిరుపతికి వెళ్ళిపోయినా దివ్య చెప్పే నాకు
హ
సౌమ్య లేదు కదా అని ఎక్కడ పోయింది అంటే ఇంకా టెంపుల్ పోయినారు అని దర్శనం అయ్యిందా మంచిగా
ఏడ ఏడది కింద గుడికి పోయినాం అంతే
యామి కపిలతీర్థం కా
ల్ తీర్ధం తె తీయలేదు జస్ట్ ఆ ఆడ గుడి కింద చిన్న గుడి ఉంటుంది కదా ఇంకొకటి ఆడే తిరుపతి కి పోయే రూట్ లోనే అదే ఇటు పోవాలా ఆ వాటికి పోయేసి వచ్చినాం అంతే నెక్స్ట్ టైం ఎప్పుడైనా తిరుపతి కి ప్లాన్ చేస్తే అప్పుడు సరేలే
సరే
ఊ